హలో
హలో
హలో వినిపిస్తుద హలో ఆ వినిపిస్త ఏం చేస్తున్నావ్ హలో ఏ హలో విన్పి చట్లేదా నీకు హలో వినిపిస్తుందా
ఉహు
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు ఖాళీగా ఉన్నా నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా ఇప్పుడే లేచాను మేము మార్నింగ్ కాటరమ్మ టెంపుల్కి వెళ్ళినాం నేను నా రూమ్మేట్స్
ఆ అదే ఎలా ఉంది కాటేరమ్మ టెంపుల్
ఉ బాగుంది బా చాలా మంది రష్ ఉన్నారు ఫుల్ రేష్ ఉన్నారు తెల్సా చక్కడ
ఎంత టైం పట్టిది మీ దగ్గర నుండి
మా దగ్గర నుంచి మేము క్యాబ్ లో వెళ్ళం కాబట్టి వన్ అవర్ పట్టింది అదే నార్మల్గా అయితే చాలా టైం పడ్తది
అక్కడ
మామూలుగా బస్లో వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతది కానీ ఈరోజు చాలా రష్ ఉన్నారు పార్ అన్న మంటా ఎంత క్యవ్ ఉంది తేల్స్ సాాయి రోజు
అవునా అక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ గుడి కీఅంత రష్ ఉండడానికి
ఆ అక్కడ ఏదో ముడుపు కడితే నైన్ డేస్ నైన్ వీక్స్ కట్టాలా ముడుపు ఆ ముడుపు కడు త్ తే అనుకున్నది జరుగుతుదంట అందుకు ఆవిడ బాగా డ నమ్మకంగా వస్తారు మనలాంటి భక్తులు నాదివాారము ఎయిత్ వారం నెక్స్ట్ వీక్ వెళ్తే నైన్త్ వీక్ అయితది
ఆహా నువ్వు అనుకున్న కోరిక జరిగిందా
ఇంకా నైన్ వీక్స్ అవ్వలేదు కదా జరుగుతదంట నైన్ వీక్స్ లాన్న అవ్వచ్చు లేదంటే నిీ దానిమైైన పట్టొచ్చు అంట
ఆహా నమ్మకమ్మ అంటే ఆడికి వెళ్తే అయితే అనుకున్నది
ఆ ఈవెన్ నువ్వు వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ వేయాలి యాక్చువల్ గా అయితే ఏ వెళ్ళినప్పుడల్లా ముడుపు కడితే నైన్ వీక్స్ వెళ్ళి ఆ నువ్వ ఏమైతే అనుకునింటావో ఆ కోరిక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు మనకి ఓకేనా ఆ ఇ వచ్చిన తర్వాత మనం ఆ మంత్రం జపిస్తూ వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ వేయాల అక్కడ ఆ పూజారులు ఉంటారు ప్లస్ మనలాంటి వాళ్ళు కొంచెమంది ఉంటారు ఆ సేవ చేసే వాళ్ళు ఉం అంటారు కదా వాళ్ళు చెప్తారున్నమాట ఇన్ని ఇన్ని రౌండ్స్ వేయాలన దీనికి అని చెప్తారు ను జాబ్ కో
తెలుగు వాళదని అని చెప్పి అంటారు అది కరెక్టేనా
ఈ అట్లేం లేదు దో అందరోస్తారు ఆడకి నమ్మకం అది కొన్నిమంది ముస్లిమ్స్ కూడా రావచ్చేమో దాంట్లో
ఆహా పెద్ద మర్రి చెట్టు ఉ
మర్రి చెెట్టు అన్నిీ ఇన్ని టెంకాలు ఉంటాయి తెలుసా అలా అన్నీ ఏం చేస్తారు అ అట్లనే పెట్టేసింటారు ఏం వాడుకోరేమో ఆడ నాకు తెలిసి
అక్కడ ఇంకా నిమ్మకాయలతో దీపం అంటే బెల్లం పైన
ఆ నిమ్మకాయలతో దీపం పెడతారు గుమ్మడికాయలో పెడతారు ప్లస్ బెల్లం మీద పెడ త్తరు అదే నెక్స్ట్ వీక్ లాస్ట్ చన్మాడ్ అప్పుడు పెడదాం నెక్స్ట్ వీక్ ను అది లాస్ట్
ఆ నన్ను తీసుకెళ్తావా చెప్పు ఒకసారి
ఆ తీసుకెళ్తామ్ లే
హ్మ
ఆ అప్పుడు బెల్లంతో పెట్టేద్దాంలే మాకు గుమ్మడికాయ అచ్చు లేదంట మా ఇంట్లో యూస్ చెయ్యారు గుమ్మడికాయ సో బెల్లమ్మీద పెడేదాములే అను ఉు లాస్టు్వీక్ కదా చూద్దాం
ఉహు
మూకా
ఇంకా తిన్నావా
ఇంకా లేదు ఇందకే లేచాము వచ్చింది లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ కే వచ్చాం హాస్టల్
అంటే నాన్ వెజ్ తినొద్దు అని చెప్పి ఉంటదా
అట్లేం లేదు తినొచ్చ అంట వెళ్ళి వచ్చిన తర్వాత కానీ నేను నైన్ సిక్స్ అదే నాది ముడుపు అయిపోయే వరకు నేను తినకూడదు అనుకున్నా నాన్ వెజ్ ఆ మనకి ఏదైతే ఇష్టం ఉంటందో అది వదిలేసిన వదిలేసి ఆ కొద్దిరోజలు తినకోకుండా మళ్ళ అయినా తినొచ్చు
మ్మ్
మ్మ్ మ పర్లేదు అక్కడికి వెళ్తే కూడా నువ్వు వెళ్తావు కదా నీకేమంతా ప్రదక్షిణ ఇంత చేయాలి అనిపించది తెలుసా ఆటోమేటిక్ గా వన్ మినిట్ కి ఒక ప్రదక్షిణ అయిపోతది
ఆది ఇంకా ఆటోమేటిక్ అదేముంది వస్తాయా వస్తదిలే
ఆ మ్మ్
గావే వస్తాయి మనం చేయాలనుకున్న అదే
కరెక్ట్ నాకు ఒకసారి ఒక వన్ ఏదో ఒక వీక్ లో నాకు నాకు నా వల్ల అవతలేదు నేను అనుకున్న ఏమో లే నీ మీద భారం వేసి వచ్చేస నానమ్మా అని చెప్పిన ఎంత త్వరగా అయిపోయినా తెల్సా ఆ కానీ అర్లీ మార్నింగ్ వెళ్తేనే బెస్ట్ ఏమన్ వా ఎందుకు అంటే సెవెన్ టు ఎయిట్ క్లోజ్ చేస్తారు అది
ఆహా
అదేదో పూజ చేస్తారు అమ్మవారికి సో అప్పుడు అందరినీ అల్లో ఉండదు స ప్రేమ అయితాదంటై మ వెళ్ళకూడదు దర్శనానికి వన్న్ అవర్ వేస్ట్ అయిపోతది ఎయిట్ థర్టీ కి అట్లా ఓపెన్ చెస్ ఎయిట్ థర్టీకి ఓపెన్ చే తే ఇక నువ్వు నీక ఆల్మోస్ట్ వన్ అవర్ వేస్ట్ అయిపోతది కదా ఆ టైమ్ లో నువ్వు ఒక సిక్స్టీ యేసయ్యచు ప్రదక్షణలు
ఇప్పుడు మీరు ఫోర్ కి స్టార్ట్ అయ్యారా అమ్మీ దగ్గర నుండి అది అక్కడి
ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ ఈ రోజు లేట్ అయింది లే ఫైవ్ అయింది
ఉమ్ ఉహు
ఫైవ్ కి స్టార్ట్ అయ్యాం సిక్స్ థర్టీ రీచ్ అయిపోయినామ ఇంక అక్కడ మా స్ంట్లు చూస్తే సింకా ఫైవ్ మినిట్స్ ఉంది సెవెన్కి తెలుసా టోకన్ తీ టికెట్ తీసుకొని పోవాలి లోపలికి ఫైవ్ మినిట్స్ ఉంది ఆడన్ని క్యూలు రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్
అవును అక్కడ ఏంటిది ఒక కాలాలు అంటే ఇష్టమైనవి అన్ని ఆడ వదిలి పెట్టాడినికి ఉంటా
ఆ అవును ఆ తాళాలు కూడా వేస్తారు ఎందుకు వేస్తారో తెలిదు నాకు అది
ఫోర్ట్
ఆ అన్ని ఉన్నాయి తెలుసా ఎన్ని ఉన్నాయో నువ్వు ఒకసారి వెళ్ళనావా నువ్వు ఎప్పుడైనా
ఫస్ట్ లో
వెళ్నావా ఎప్పుడు
ఆ డేట్ గుర్తుకు లేదు అని పోయినా అక్కడ చూసినా
ఓకే ఓకే అప్పుడు చూసావా నేను వెలడం ఫస్ట్ టైమ్ అప్పుడు వెళ్ళినప్పుడే కట్న ఇంకా మా రూమ్లే రూమ్ లో అమ్మాయి పిలుచుకెళ్ళింది
ఊహూ
ఉ ఏమంటే అక్కడికి వెళ్తే కొంచెం బా ప్రశాంతగా ఉంటుంది
హ్మ్ ఎం కలగూడా ఏదో దేవుడు ఉన్నాడు కదా అక్కడ ఇట్లా తిప్పుతుంది ఒక ఆమె చూసిన కానీ అదేంటి ఇంకా మాకు అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఇప్పుడు తెలియదని వెనకాల ఇప్పుడు ఒక కొద్ది ఇక్కడ స్టాచ్యూ లా ఒకద్ దేవుడు ఉన్నాడు చూడు ఆ ఎనకాల గోడసైడ్
ఆహా అది అక్కడ కూడా కాతేేరమ్మే అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ ఏమంటే అది దస్ ర్చి తీస్తరు
ఆహా
ఆ ఇప్పుడు నీకు
పైన్ పోయిన తర్వాత ఎల్లో కలర్ దారం కడుతుండు అదేంటిది
అంటే కొన్మందికి నరదిష్ చీట్లా ఉంటాయి కదా వివేస్తారంట కానీ మేమే ఎపించు పోలే ఎప్పుడు
నేను చూసినాం నీ అవి తెలియదు కదా తెలివనప్పుడు ఎందుకు అని చెప్పి వచ్చేసినా
మునక్కయ కూడా వచ్చినన్న
మునక్కయ రాలేదు
అవునా మోపతేజినా
వేరే అమ్మాయా
ఆహ
ముందు రూమ్ లో అమ్మాయి ఉండేది కదా
ఉహుఓకే ఓకే
పోయినా
ఇంకేంటి సంగతులు తిన్నావా మరి
ఆ తిన్నా వన్ థర్టీకే లేసిన చికెన్ చేసిందంటే చికెన్ ఏమంత బాగా అనిపించతెలిదు తీసేసి టమాటా పచ్చడి వేసుకొని తిన్నాం
అ అమ్మాయి ఇప్పుడు బాగా చేస్తది అలుగాని మన కిండ్రు
కెన్నా టేస్టే లేదు అందుకే నేను నచ్చక పచ్చ పడేసుకొని తిన్న
ఉహు
వెజ్ వాళ్ళకేమో ఆ అదేంటిీ ది క్యారెట్ రైస్ చూ చేసింది
క్యారెట్ రైస్ పెట్టి ఏం చెయాలంట
ఆా
బళ్లేీ ఆదా చేస్తుందమ్మా అదే నేను చెప్పిన ఆంటీ మాకు దోశ కావాల నైట్ కి మేము మార్నింగ్ కూడా తినలేదు కదా అంటే రైస్ కూడా కొంచెం తినండి అనింది సరే లే అని చెప్పను
ఆ
ఎడు తింటాడు. రైస్
మనం పైసలు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత
హ ఎవ్వరు ఏం అడగరు
హ పైసలైతే అంత తక్కువ ఎయిట్లేదు కద తినకు పోతే అట్లని చేయ్యాలి మన
ఉ ఇప్పుడు నువ్వు నీట్ గా చేస్తే ఎవ్వడు ఎందుకు తింటు మేము ఫస్ట్లో ఫస్ట్ మంత్ బాగా అమ్మది దగ్గర తిన్నాం ఎప్పుడు బయట తెచ్చుకుండ్ల
ఆ
రోజు రోజు అధ్వానం అయిపోయింది
ఉ కొత్తా వాళ్ళ వచ్చేసరికిే కీ
ఏం చెయలేము లే
హ
హ
మరి ఏమైనా జూసై అయినా దాగుతా ఇపు ప్పేది కదా మీరు వచ్చేటప్పుడు ఆ టెంపుల్ నుంచి